హలో
బావున్నారా అండి
ఆ బాగున్నామ్మండి చెప్పండి
మీరే చెప్పండి మేడం
హలో
తిన్నారా తిన్నారా
తిన్నం మేడం చెప్పండి
తే తినమండి ఇన్స్టాగ్రామ్స్ ఏ ఇన్స్టాగ్రామ్స్ ఫోన్ గురించి ఫోను వాడడం గురించి
ఆ ఫోను వడుకము అంట అంటే దానిపైన చర్చిన మేడం
సోషల్ మీడియా చూడడం ఇన్స్టాగ్రామ్ చూడడం ఎలా అనిపిస్తుంది ఇలాంటివి చూడడం
ఏదంట్లోనా మంచి చెడు రెండు కలిసి ఉంటాయి మేడం రెండు వినాలి చెట్టును విడిచిపెట్టాలి మంచిని అనుసరించాలి
నో సౌండ్
చెడువైపుకు చూడొద్ద అని నా ఉద్దేశం మేడం
నో సౌండ్
ఉ
ఆ అలాగే
హలో
హలో ఎంత ఉపయోగం ఉంది ఉంటందో అంత కూడా చెడు కూడా ఉంటుంది కదా
అలా ఉంటేది ఏంటే మనం గ్రహం మనము గ్రహించే దాన్ని బట్టి ఉంటాయి కదా మంచి చెడు రెండు ఉంటాయి ఫోన్ వల్ల మంచి జరుగు మంచి జరుగుతు మంచి ఎంత ఉంది అనుకుంటున్నారో చెడు కూడా అంతానే ఉంది కానీ మంచి కన్నా చెడుకు తొందరగా అట్రాక్ట్ అవుతాం మనం చెడుని తొందరగా గ్రహిస్తాం మంచి తొందరగా చెవుకి ఎక్కదు కదా మేడం చెడుకు దూరం ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం మేడం
సోషల్ మీడియా గురించి తెలుసుకోవడం మంచిది కాదు అంతేనా కొన్ని అందులో వాళ్ళు ఎడిట్ చేసి చూపిస్తారు వీడియోస్ చూస్తారు ఇన్స్టాగ్రామ్ చూస్తారు మన ఎడిట్ చూపిస్తున్నాం వాళ్లకి ఆ వీడియోస్ మనం అవే కరెక్ట్ అనుకుంటాం కాకపోతే వాళ్ళు ఎడిట్ చేసి బాగా చీప్ కాకుండా ఏదో స్క్రీన్ మీద చూపించారు ఉద్దేశంతో చూపిస్తాం కానీ జనాలేమో దాన్ని కరెక్ట్ంకుని దాని అనుసరించడం వలన నెగిటివ్ ఎక్కువ మన పైన ప్రభావం చూపిస్తుంది అని నేను అను
ఆ దవున్ మ మ మనుషులు పూర్వకాలంలో ఈ ఫోన్లు ఊ ఇవన్నీ ఉండేదా మేడం వాళ్ళెంత ఆ ఆరోగ్యంగా ఎంత సంతోషంగా ఉన్నారు ఆ నలుగురు కూర్చొని ఒక దగ్గర బయట మాట్లాడు ఎవరి ఇండ్లల్లో వాళ్ళు ఉండడం ఎవరి ఫోను రిమోటు ఆ రెండుటికి చేతికు మనుషులు అంకితం కావడం అంటే పక్కనింటికి ఇట్లా ఊకే వెళ్ళాలని కాదు మేడం అట్ల కాలక్షేపాలకు అట్లుండేవి ఇప్పుడేమో ఫోను ఎవరి దగ్గరకి ఎందుకు తన పని అయిపొంగనే ఫోన్ చూసుకుంటు ఉండడం ఫోను అది ఇది మంచి చెడు అందులోనే ప్రపంచం అయితే ఇక అందులో ఊరోళ్ళ మనము బస్ లో అంత ఎందుకు మేడం బస్ లో పోతుంటే ప్రయాణంలో పోతుండగా పక్కనోళ్లకు డిస్టర్బ్ అయితదో ఎందుకొచ్చిన గొడవ అనుకో ఇంత మందిర ఏమనుకుంటారు అనుకోకుండా పిల్లలు లైనా పెద్దలైనా ఫోను ఎక్కడైనా ఫోను ఫోన్ చూడడం వల్ల మన ఆ ఫింగర్స్ లా విద్యుత్ ఆకర్షణ ఒక రకమైన శక్తి ఉంటుందంట మేడం అది అది కోల్పోతున్నామంట ఇమ్యూనిటీ పవర్ కూడా పిల్లలకు మరి ఇప్పుడు సిక్స్ మంత్ బేబీ కు నుంచి కూడా ఫోన్ ఫోన్ ఇస్తే తింటాడు ఫోన్ ఇస్తే ఇట్లా అంటి అలవాటు చేసారు అని నేను అనుకుంటున్నా అట్లాంటికి